హలో
హలో
ఇనిపిస్తాదా
ఏడికి పోతున్నావ్
ఇడ్నే కుసున్న బయటనే గాలి వసంది
మ్మ్ఉమ్మ్
ఏం చేసున్నావ్ ఏం పడద్ నేమ్ వస చెప్పు ఇంకా
చెప్పాలా ఏంలే
ఎప్పుడైపోతది రాసేది
ఉమ్మ్ ఆఫ్ చేసిన నువ్వేమో ఎప్తుంటివి కదా నువ్వేమో ఎప్తుంటివిగా అందుకే ఆఫ్ చేసా ఉమ్మ్ రాసుకోవాలా సరే రాసుకుంటా అని చెప్పు
చెప్పాలి తిన్నావా నువ్
ఆ
తిన్నావానే ఏమన్నా
లేదు ఉమ్మ్
తెచ్చుకున్న ఇంటికా నుంచి మరి
ఆ
ఏమన్నా తెచ్చుకున్నావా ఇంటికనుంచి
మా అయ్య ఇప్పిత్తడు మీ అయ్యా ఇప్పిత్తడా
నేనేం చెప్పినా మీ అయ్య కాడ పైసలు అడుక్కొని ఏమన్నా తెచ్చుకో అని చెప్పలే
హాస్టల్ ఫీజ్‌కి పైసా లేక మా అన్న కాడ కొట్టిచు కున్న హ హ
హలో
ఉమ్ ఉమ్మ్
చెప్పు నిన్న ఫంక్షన్‌కి పోయినంగా ఆడ కమ్మను ఉంటది కోట మైసమ్మ టెంపుల్ అని ఉంటాది మిర్యాలగూడ అవిలా ఆ కమ్మాన్ ద గ్గర అమ్మ అమ్ములు అమ్మమ్మ ఇంకా మా అమ్మమ్మల్ల చెల్లే మా అత్త అందరూ నిలబడ్డారు బస్ కోసం మెయిన్ రోడ్ మీద అడే యూటర్న్ ఉంది యూటర్న్ ఉంది టెంపుల్ నుంచి ఆ మెయిన్ రోడ్ ఎక్కి ఒకటి రోడ్ అమ్మలు అందరూ అడ టెంపుల్ నుంచి వచ్చే కమ్మన్ దగ్గర రోడ్ మీద నిలబడ్డారు బస్ కోసం
ఉమ్మ్
అందరు చూస్తారంట ఇగ బస్ కోసం చూసి ఒకడు బైకోడు వచ్చి అమ్మోలు ఉన్న రోడ్ నుంచి ఆ ఎదురుంగా మెయిన్ రోడ్ మీదంగా పోయే బులొరో ఒకటి ఉంటదిగా బులొరో దానికి గుద్దిందట
హ్
స్పీడ్ లాకజ అ చూసుకోలే వాడు చూసుకోలే అడు వెళ్ళిపోతాడు అని అనుకుండు ఆడ అంతా లా స్పీడ్ వచ్చినట్ ఈడు బైక్ కొడు పోయి వాణి గుద్దుతే సినిమాలలా పడ్డటు పైకి ఎగిరి ఇట్ల బొలోరా మీద పడి కింద పడంట లైవ్ ల అమ్మలు అందరూ చూస్తుంటే దెబ్బ కన్ల అందరి కలు తిరిగినాయంటా అమ్మలకి
హ్మ్మ్
వాడి ఇంకా అంబులెన్స్ అమ్మలు ఫోన్ తోటి అంబులెన్స్ ఫోన్ చేశారంట అమోల్లు సల్ల ఫోన్తోటి ఆంబులెన్స్ ఫోన్ చేసి అమ్మాట వచ్చి వేసుకని పోయిందంటా అంతల్లే మేము పోయినాం మేము పోయేలోపు అమ్మళ్లు బస్ ఎకిరు మీంబోయో వరకు అందరూ పోలీసోలు అందరు దాని చుట్టూ రౌండ్ ఆఫ్ ఫైర్లు ఇంగ ఆపి చూసి ఆ తొంభై ఏమో కాలుక ఇరిగికాలేరి కాలు విరిగిపోయిందని అంటున్నారు ఆడ ఉన్నోళ్లు
ఉమ్
అమ్మళ కావ అమ్మా అమ్మలా కళ్ళు తిరిగి ఉంటే ఘన కావ వచ్చు అదే చెప్పు నైట్ కి నిద్ర కూడా పట్టలేదు ఒకటి అందరు ఆ అమ్మమ్మ ఫోన్ చేసి అదే చెప్తున్నాయి నేరుగా మైండ్లో మొత్తం అదే ఉంది లైవ్ లో చూసిరుగా డైరెక్ట్ వచ్చ ఐదుటే ముందలా చూసిరంట ఇట్లా ఎగిరి పడితే
హలో
ఆ
ఇంకా ఈసారీ ఆగమైనట్లే వాటర్ లేనోళ్లు అందరూ పత్తి
ఎందుకు
మీ కుంనాయిగా లేవా వర్షాలే వస్తాలే చాల రోజుల నుంచి
మేమైతే పన్నెండు ఎకరాలు
పన్నెండు ఎకరాల
ఆ
కౌలు ఏమన్నా ఉందాకా మొత్తం మీదే వేసారు
కొంచెం కవులు ఉండొచ్చు నాకు తెలిసి
వాటర్ ఉన్నాయి అన్ని దాంట్లోకి మరి
సడం
లే ఇడ ఉందిద ఇక్కడ రోడ్ మీద మి తాత గోరి కాడ
ఏమన్నా వాటర్ పెట్టినా ఆ చెట్లు మొత్తం ఖరాబ్ అయిపోతాయి పిల్ల వేరు పేగులు వచ్చి నట్టే
మరి వర్షాలు ఏమి లేవు అసలు చాలా రోజుల నుంచి
సెట్టింగ్
ఆ
చూడాలి మరి ఎట్లయితే ఏం మంచి మొలవలేదంట
ఆ
రమ్మంటూ
ఆ
సగం సగం మొలనే లేదా గిన్నెలు పెటినా వే
మ మ పోయినా కాడ విట్ట వచ్చు మళ్ళా ఆర్షము లేదు
మ్
ఆ ఇంకా
బ
అకల్
మళ్ళా రెడి కెల్లా ఒకన్నుంటాడు మామ్మదన్న వాళ్ళ పెద్దమ్మ కొడుకు
ఆ
ఇంక పెళ్లి నిన్న
ఆ
మా అన్నలు వేరట్టుని వాళ్ళు స్టేటస్ పెట్టుకురు వాళ్ళు ఇద్దరు మా అమ్మ మాధన్న వాళ్ళ వదిన మా వధిని మమ్మదన మ వయసుది మమ్మదాన కొడుకుది
ఆ
మ్
నా పెళ్ళిళ్ళ బానే ఉందంట ఆ ఒక ఫంక్షన్
నిన్నా మా సాయి అడుగుతుండు అంజి అన్న ఏమైందిరా అంటుండు మా అంజి అన్న లేచిపోయిండు కదరా అ
మ్
ఏమైందోరావాణ్ణంటె
ఊసిపోయిందా
అంటే జస్ట్ వాడు బయట వెళ్ళనీకిపోతే ఇళ్ళెవొలేచిపోయారునుకురంట ఈ అమ్మాయిని తీసుకొచ్చిర్రు వాణ్ణి కొట్టీరంట
మ్
అ త
నువ్వు లేస్తావా
ఆ అర్థం కాలే
నేనేమన్నానే
ఆ మళ్ళా ఎప్పు ఒకసారి
నేనే మన్లె నీకే ఏంది సడన్ న కించ
మ్ హుమ్మ్ నేనే వాయించుకుంటా సరె
హా మ్ నేనెందుకంటానె
నిన్న నాదాంట్లొ నూట తొంభై రూపాయలు ఉండేనే అంటే పోయిన రోజు త్రీ హండ్రెడ్ ఉండేలే
మ్
మనవాడ ఎందుకు కడితే కొట్టిన హండ్రెడ్ రూపీస్ వన్ నైంటీ యె ఉండే
వాలనె కొడతవు గ నువు
మ్ దేనికొ కొట్టితుండె కొట్టిండే ఆని మళ్ళీ ఏమైంది మమ్మీ నీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ ఫోన్ పే ఎయ్యవే అన్నాడు పిచ్చి వాడు చూసినాంక లేవని చెప్తే గలిజ్ గా ఉంటది సరేలె చేసేయరా అని చెప్పి నా తీసిఆన్ జెయ్ మమ్మి అని అన్నడు హేయి ఇత్తనే ఈసారి నుంచి ఇచ్చినాంకనే ఏసిన తెలుసా హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు నిన్న వచ్చిటపుడు గప్ చక్ తెచ్చుకున అంతే ఆ అన్నయ ఫిఫ్టీ రూపీస్ చేంజ్ అయిపోయినయ్ రివర్స్ ఫిఫ్టీ రూపీస్ ఇ‌స్తె సమోసా తిన్న అయిపాయె
నేను నిన్న మొన్న రోజు నాన్న కాడ అప్పుడని ఇప్పుడని ఆడుకోని ఫోన్ పాత్రలు పెట్టుకని ఐదు వందలు చేసినా. దాస్ం ఖర్చు పెట్టటుక కూడా దాస్ పెట్టుకుంటన్నాం బయట కొట్లేని గగా నంీ ఖర్చు పెటుకు ఏందో లేచిన వదు నెలు చేసి ఇంకా నిన్న పోయిన నిన్న పోతప్పుడు ఫోన్ గ్లాస్ మొత్తం. మొత్తం ఊకె కిందవాడు కిన్నాడు మొం గలీజ్ అయిపోయింది. నా కావారెంటంటి కదా నిన్న తీసేసి టూ ఫిఫ్టీ పెయిటింగ్ రేయించుకున్నాను.
ఉ.
బయట పానిపూరితన్న సో ఒక్క నిమిషం ఇంకా వా అకౌంట్ ఉంటే రీచార్జ్ దాట్లో ఏ చేసుకోడాని క్యాష్ అట్లనే పెట్టుకున్నాయి.
అ
మళ్ళ ఏంద జాలదంట.
ఆస్.
సేవ్ చేయాలని వేసుకున్నాం.
హ
ఏం ఏం కావాలో చెప్పు నీ బర్తడే కి ఒక రెండు వేలు సేవ్ చేస్తా అప్పు లోపల.
అబ్బా నేను చెప్పినాగా డొనేషన్ అదే ఒకటే.
అది కాదు చెప్పు అది అది నీ సాటిస్ఫాక్షన్స్తా. గిఫ్ట్ ఏం కావాల్స రండ. రన్నింగ్ రైస్ గిఫ్ట్ అది.
ఆ.
నేనే ఇస్తా గిఫ్ట్ అయితే.
ఊహు నువ్వు ఎట్టిత్తావ్. నీ విడ పెడుతవా నదీలు విడ పెడతవా.
కాదు నేనే ఇస్తా అంటున్నా గిఫ్ట్ అని.
నేను పైసలు పెట్టి.
అది వేరే అది గిఫ్ట్ ఎట్ అయితుది.
సరే మరి నువ్వే ఎ.
ఉ అప్పుడు గిఫ్ట్ అవుతది. అ నీకెందుకు నీకు చేపియ్యలంతేగా.
కేక్ కటింగ్ కాదు ఫుడ్ డొనేషన్.
స ఫన్ని రెండో చేస్తారు.
హ. అరే ఏది చాలు ఈ రోజు మీ కబడ్డీ రా.
అవు అందుకే ఫోన్ చేయకుంటడా మరి ఫస్ట్ ఏడ సట్ ఫోన్ చేస్తాం.
నైట్ కుర్తుకుందిద తెలుసా. ఏం కాదు టువెల్ వరకు ఉందా మాంద మళ్ళీ రాదు ఎక్కబడ్డ అని టెన్షన్ కున్నా. అటు ఎన్ని వంగ నిద్రసినట్ వాడుకునిక పొద్దున లేసిన. అసలు ఇంకా స్టేటస్ ఫస్ట్ మెసేజ్ వెట్టినా ఇంకా ఆన్లైన్ కోస్తలేదు.
ఆ.
అనేసి స్టేటస్ పెట్టి మీకు ఫోన్ చేయమని కాల్ కొట్టినా. ఫోన్ చేసి చెప్పి రెడీ అయికోవి ఇ దనికి ఫోన్ చేసి. చెప్పి కదిసి అ అక్క చేసి. కోయీహే. విష్ చేసిన లెవలే అంటే హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్స్ మా అన్నది సరే మా బాయ్ అని చెప్. అేష్ హ్మ్ హలో
హలో
మ్
పిసెలె
నువ్వు చెప్పు
చెప్పాలి
నువ్వు
పదే
మ్
ఎళ్తన్నావ
నేన మ్
మంచిగయింద పెళ్ళి
మంచిగయింది. మ్
మ్
మ్మ్ మ్
హలో
హ్మ్
నువ్వే మ్ ఏ పెట్టిన పప్పు
అ
పక్కకేట్టు
లేదా అర్జెంట్ ఏం లేదా
ఏం లే చన్ రేపే గానీ రాస్తాలే కాని చెప్పు మాట్లడక సెన్ రోలు అయిపోయింది తమరి తోటి మళ్ళీ నేను రాసుకుంట ఉన్ ఆ నాగో మళ్ళ గొడవైతే మళ్ళ ఫోన్ కట్ జె
రాస్కుంటే ఉ ఆ అంత గుర్తు ఎట్టుకుంటా
ఆ హమ్మ ఇంకేం అట్లనే ఉండి
హలో
మ్ చెప్పు నీ ఫుల్ నేమ్ ఉంది కదా
ఆ
అలా ఇలా ఏసినావ్ అస్సలు తర్వాత మాట్లాడతలే
నీకదే
హ్మ్మ్ ఆ ననుగండేం చేసిన్నవ్ అ
బయటకు పోయినాతో సుధాకర్ ఆయన
ఆ
నాయిన రాక రాక దగర దగర్ నెలైయితుంటది ఫోన్ చేయక
రీల్స్ ఆగుతలేడుగా మీ వోడు
ఆ
ఫేమస్ అవుదాం అనుకుంటుండ ఏం సంగతి మరి
ఏం సంగతొ మరి
మీకె తెలివాలి
ఆయన కె తెలివాలె
మ్
వాళ్లకే తెలివాలి
ఏమైంది తెలుసా నిన్న నాకు బాడీ మొత్తం పెయిన్స్ ఉండే ఆ మమ్మీ వాళ్ళు అప్పుడే ఫోన్ చేసిరు ఏమైందంటె అప్పుడే తొక్కు పిచ్చుకుంటున్నా ఏమైంది అంటే ఊళ్ళంతా నొప్పు పెట్టిందమ్మ అని చెప్పిన మా నాన్న పక్కనుండి అందుకే అంతగనం ఎగరొద్దు ఎంత ఎగరాలొ అంతే ఎగరాలి అనం
ఎంత అంతగనం ఎగరు ఏటా
లేదు కొద్దిసేపే చేసిన మా నాన్న ఉన్నంతసేపే చేసిన నేను నా ఫోన్ లో నాన్న దగ్గర ఉండే ఏమన్నది
పోకని చెప్పాలా బయడికి
పోకని చెప్పినావా మూతి వళగతది నువ్వేం చెప్పాలె నాకు నీ అమ్మ ఆ చెప్
నికు నీకు మెసేజ్ చూపిస్తా
చెప్పినా అనుకుడ చెప్పినా నేను అప్పటికే ఎప్పుడు పోయిన లెవెన్ కి ఏమో పోయిన పడుకోని లేసి లెవెన్ కి ఏమో పోయిన నేను అ మళ్ళీ ఏమో తీసుకొని పోతుంనది అప్పుడు లేచినా ర రాదు మమ్మీ ఏం చేస్తావు నువ్వు జూనియర్ మళ్ళా పడుకునవు ఏంది అని అన్నది
బాయనే ఉంటది
కూడ పోలే వెంటనే రా ఉన్న శైలు
ఎట్ల అయితే ఏంది ధ్యాన్న్ని ఎట్లయితే ఏంది డాన్స్ అయితే చేసినవ్
చేస్
అది ఇంగ అన్ని వద్దు లే ఎట్ల